హలో వినిపిస్తుందా?
ఆ వినిపిస్తున్నానా అక్కడ మీ దగ్గర ఎట్లుంది వె దరిప్పుడు
చాలా ఎండలు ఉన్నాయి. ఫుల్లుగా
నానా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అసలు అమ్మో మండిపోతున్నాయి బయటికి కెళ్తే అయితే అసలు
అ అదే ఇయర్ చాలా ఉన్నట్టున్నాయండీ ఎండలు మార్చి మే లో ఉన్నట్టున్నాయి ఇప్పుడే
ఆ మార్చి స్టార్టింగ్ ఏ ఇంతగనం ఉన్నాయంటే ఇగ నెక్స్ట్ మంత్ ఇంకా ఎంత గోరంగా ఉంటాయో ఆ ఆ ఉన్నట్టుంది నేను కూడా అదే బయటకి వెళ్లేసి వస్తే అసలు ఇట్లా మండిపోతున్నాయి అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం
ట్రీస్ ఉంటాయా మీకు అంటే ఇట్లా కొంచెం స్ట్రీట్ లో ఉంటాయి కదా అట్లుంటే కొంచెం బెటరు
లేవబ్బా ఇక్కడ అస్సలు లేవు అసలు
కొన్ని కొన్ని గల్లీలలో బాగుంటాయి మంచిగా ట్రీస్
ఆ అట్లున్నప్పుడు కొంచము ఏరియాలో చల్లగా అనిపిస్తుంది వెదరు
ఎండలకు రక్కలది బాగుతది
ఇక్కడైతే అస్సలు అమ్మో అస్సలు లేవు ఇంకా బాగుందయి
మాకు కూడా అసలు ఒక్కటి కూడా లేనే లేదు చిన్న చిన్న ఫ్లవర్స్ ప్లాంట్స్ ఏం లేని లేవు చాలా కుడుతుంది
మా అయితే ఇంకా ఊర్లల్లో అయితే ఇంకా ఎట్లున్నద వస్తుంది
ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ ఇల్లులు దూరం దూరం ఉంటాయి కాబట్టి బాగుంటాయి
ఉమ్
మనకి దగ్గ దగ్గర ఉంటాయి ఇల్లులు
ఆ
తిన్నావా
ఆ తిన్నా అప్పుడే ఆఫ్టర్నూనే తినేసిన తిన్నా ఓకే న్న పిల్లలు వచ్చినారు ఇంకా వాళ్ళ పనులు అయిపోయినాయి
హహ
మళ్ళీ వాళ్ళని మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ కానీ మళ్ళీ ట్యూషన్కి డ్రాప్ చే డ్రాప్ చేయాలి
ఒక వన్ అవర్ బ్రేక్ అంతేనా
ఆ అంతే వన్ అవర్ బ్రేక్
తింటారా ఇప్పుడేమనా పిల్లలు
అంటే స్పెషల్గా వాళ్ళ కోసం అని ఏం చేసి పెట్టాను కాకపోతే ఇంకా ఇంట్లో ఏమన్నా స్నాక్స్ బిస్కెట్స్ అట్లా ఏమన్నా ఉంటే తినేస్తారు
హహ
మ ఆ అస్సలు దాగరూ వాళ్ళకి అసలు పాలు తాగి అలవాటు లేదు
అయ్యో తగర
తాగరు అంటే ఏమో వాళ్ళకి ఉట్టి పాలు నచ్చవు అస్సలు మార్నింగే కొంచెం బలవంతంగా కార్న్స్ అట్లే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏదన్నా ఉంటే అవి వేసుకొని అవుత కానీ లేదంటే ఆల్మోస్ట్ టిఫిన్ చేస్తారు మార్నింగే
హహా
టిఫిన్ ఏదైన్నా కొంచం తినిసి దోస ఇడ్లీ ఏమైన్నా తినేసి వెళ్తారు
హహ
అనీ ఒట్టి పాల తగే అలట్లేదు
ఇద ఓటి పెట్టాలి కూల్ డ్రింక్స్ ఉంటా ఇట్లా ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా
ఆ ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా
హ
ఫ్రూట్స్ కొంచెం ఫ్రూట్స్ అవివి తీసుకొస్తున్నానువా
హ
కొంచెంగా జ్యూస్ వాటర్ ఇ ఏమన్నా ఇస్తు ఉండాలి ఫ్రూట్స్ కట్ చేసి
ఇంకా వాళ్ళకి స్కూళ్ళలో ఎలా ఉంటదో ఏమో ఇంట్లో అయినా కొంచెం కూలర్స్ వల్ల కూల్ గా కనిపిస్తుంది
ఆ స్కూల్స్లలో ఇంకా మేబి చల్లగానే ఉంటుండొచ్చు ఎందుక్ అంటే లోపల్నే ఉంటాడ్ కదా వాళ్ళు
ఏం చేస్తున్నారు పిల్లలు
ఏంలే ఆడుకుంటున్నారు వాళ్ళు
ఆహ య
మ్మ్ మ్మ్
బా చేస్తారా ట్యూషన్లో హోంవర్క్
రాగానే అస్సల్ చేసుకోరు అస్సల్ వాళ్ళు హోంవర్కే చేసుకోరు
ఆ ట్యూషన్ లో చేస్తారు కదా
ఆ ట్యూషన్ లో కొంచం చేసుకుంటారు ఇక్కడైతే అస్ అలు రాగానే ఫస్ట్ ఆడుకోవడమే మ్మ్ కో రాగానే ఫస్ట్ పిల్లల్క్ కొంచం చేసుకుంటారు కొంతమంది పిల్లలు ఫస్ట్ వాళ్ళది హోమ్వర్క్ చేస్ పోన్ అది వేసుకొని ఆడుకుంటా మా పిల్లయితే వస్తారు అట్లా కాదు ఫస్ట్ వచ్చినామా డ్రస్ చేంజ్ చేస్ కున్నామా ఆడుకున్నాము ఇదే ఉంటది వాళ్ళకి
అంటే వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు కదా పాపం టైం ఎక్కడ ఉంటంది వాళ్ళకి ఒక ఇప్పుడు వన్ అవర్ మళ్ళ వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయితది లంచ్ అదే డిన్నర్ వయడం పడుకోవడం అదే అయిపోతది
ఆ అంతే ఉంటది కాకపోతే మ్మ్ ఏ లేద్ లేదు చాలా టై అయి చాలా టైం పడుతుంది వామ్మో టెన్ దాటిపోవాలి వాళ్ళు పడుకునేసరికి
ఆహ మార్నింగ్ ఎన్నింటలు లేస్తారు
కొంచం లేట్ గానే లేస్తారు
ఆహా అంటే స్కూల్ టైమింగ్ వరకి ఓకేనా
ఆ అండ్ హడావిడి హడావిడి ఎ లే ఇవడము ఉఊర్కడము స్కూల్కి అట్లనే అయితు ఉంటది
మ్హు
మ్మ్ వాళ్ళ అంటూ ఇట్లా కొంచం మార్నింగ్ లేసి కొంచం రెస్ట్ తీసుకోవడం ఏమి ఉండదు అస్సల్ లేవరు మార్నింగ్ ఆ డైరెక్ట్ లేవడము ఎళ్ళిపోవడము ఉం ఇదే జరుగుతది అస్సల్ కొంచం కూడా కొద్దిగా రెస్ట్ లాగా మార్నింగ్ కొంచం టైం తీసుకొని ఏం చేసేది ఉండరు వాళ్ళు
ఇంకా ఇప్పుడు ఆఫ్ డే స్టార్ట్ అయితే తొందరగా లేవల్సి అస్తది
ఆ మ్మ్ ఇంకా ఇంక ఇంక్ ఎంత సఫ్ పడ్ చేస్తారు నన్నుయితే
మళ్ళీ యైట్కే ఉంటది స్కూల్ కూడా పిల్లలకి
మ్మ్ మ్మ్ అదే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయితుండొచ్చు ఆఫడేస్స ఇంక అప్పుడు ఎట్లుంటదో
మ్మ్
చూడాలి సిచ్యువేషన్
తవుతారా ఫ్రిజ్ లో వాటర్ పెడ్
ఆ నన్సు మాక్ ఆ అస్సాల్ బాడవు వా ఫ్రిడ్జ లో వాటరు
అది పాటు బెట్టర్ ఫ్రిడ్జ్ మేము కూడా అస్సల్ యూజే చేయ్యం ఫ్రిడ్జ్ వాటర్
అవునా ఉమ్ ఆ పెడతాను ఇంక ఇప్పుడు అది ఇంకా తీసుకురాలి పెడతాలి కాకపోతే ఫ్రిడ్జ్ వాటర్ అయితే నార్మల్గా అసలు యూజ్ చేయ్యం మేము ఇంట్లో నాకు వాడదు పల్లల్కి కూడా వాడవ్ అవ్
మళ్ళీ అది హళ్లి కూడా మళ్ళీ ఎండలో తిరిగి తిరిగి ఆ వాటర్ తాగుతే ఇంకా
ఉమ్మ్ అందుకోసం చెప్ చల్లగా ఉంటుది హాయిగా అనిపిస్తుంది కానీ కాకపోతే అస్సలు అది కొంచం పడద్ వద్దు మాకు
ఉ కోల్డ్ అయితది ఏమో
ఊ ఉ అవును
ఉ బాటిల్స్కి కూడా ఇట్లా క్లాథీ బాగుంటాది అట్లాగైనా కూడా కూల్ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్ లోనే మంచు టది ఈ సమ్మర్ అంటే ఎండ ఇంత అనిపయదు అసలు తెలియనే తెలియదు
ఆ అవును
హు
ఇప్పుడు ఇంట్లో సరుకులు ఊ ఇంట్లో మామూలుగా లుగా సరుకులు కానీ అవన్నీ సామాను ఎట్లా ఒకేసారి తెచ్చుకుంటు
ఆ ఒకేసారి డిమార్ట్ లో తీసుకొచ్చుకుంటాము
ఉహు మంత్లీకి సరిపడా ఒకేసారి తెచ్చుకుంటారేమో
టూ మంత్స్ వరకి వెళ్ళకుండా ఎందుకంటే ఈయనకు వీలు కాదు ఒక్కొక్కసారి టూ మంత్స్ మళ్ళీ తర్వాత వెళ్తాము టూ మంత్స్ కు ఒకసారి మీరు
మేము కూడా ఆల్మోస్ట్ అంతే
ఊహ ఎందుకంటే ఈ పిల్లలతోని మళ్ళీ ఆ బిల్లు కంటే పిల్లల బిల్లు ఎక్కువ ఇపోతాది
మేమ ఆ వెళ్ళడం తక్కువ ఆ పిల్లని తీసుకొని చాలా తక్కువ వెళ్ళడం మో ఊ అల్మోస్ట్ వాళ్ళ డాడి ఎ వెళ్ళి అ ఏమైనా అవసరం ఉన్న అవసరం ఉన్న అవసరం ఉన్న సామాన్ అంతా కొంచెం లిస్ట్ అవుట్ చేసుకొని
ఉహు
అవి తీసుకొని వస్తారు ఇంగా వీళ్ళని తీసుకొని వెళ్తే అవి ఇవి అది కావాలి ఇదవి కావాలి అని చెప్పి మస్త్ టార్చర్ చేస్తారు వీళ్ళు
వీళ్ళైయితే అలిగి అక్కడే ఏడ్చుకుంటూ
వునా
కొంచెం అక్కడదిస్తే ఇట్లా టూ మంత్స్ ఒకసారి అయితే మనకు కూడా ఇట్లా అయిపోకుండా ఉం
తీసుకెళ్ళలాల అనిపిస్తది నాకు కూడా కొంచెం అని గానీ అమ్మో వీళ్ళ అంటే వీనరు అసలు
అవును
ఊ వీళ్ళు కొంచెం వినరు ఇగా అవన్నీ చూసి టాయ్స్ కావాలంటారు పెన్సిల్స్ ఎరైజర్స్ ఇగ వాళ్ళ స్టేషనరీ ఐటమ్స్ ఏమి నచ్చితే అవి కావాలి ఇవి అవి అని అడుగుతనే ఉంటారు ఇక స్నాక్స్ ఐటమ్స్ అయితే అ వేస్
అవును బిస్క్ వల్ల మా పిల్ల అయితే బిస్కెట్స్ చాకెట్స్ చాకో పైలు ఇవే ఎక్కువై పోయి
ఊ అందుకే వీళ్ళని వీళ్ళని తీకెళ్తే ఆల్రెడీ ఇట్లా టార్చర్ చేస్తారని చెప్పసి అసలు తీసుకెళ్ళి వెళ్తే మేమే ఇద్దరు మేమే వెళ్తాము
ఉహు
పిల్లల్ని వదిలేసి ఇంగ లేదంటే ఆయన ఒక్కరే వెళ్ళి తీసుకును వస్తాడు ఆల్మోస్ట్ నేను వెళ్ళిన కూడా నువ్వు ఎక్కువ చేస్తావ్ బిల్ అని చెప్పసి
అవునా కానీ వాళ్ళు వస్తే కొన్ని కొన్ని మర్చిపోతాం ఎంతైనా అడు
అక్కడికి వెళ్తే చూస్తాం కదా మనము మనకి ఇక్కడ రాయలేనివి కూడా అక్కడకి వెళ్తే చూసి తీసుకుంటాం అనేది ఉంటది కా కాకపోతే ఆ మస్తని ఎక్కువ వేస బిల్లు అన్న గుర్తు చేేసుకొని అన్నీ చెప్పుకోండి లేక పోతే మా మళ్ళ తర్వాత మళ్ళీ చేస్తా అని చె
అవునా చూస్తే అంటే చూసా అంటే అన్ని తీసుకోవాలి అనిపిస్తాయి అక్కడ ఏవైనా ప్లేట్స్ బౌల్స్ డిఫరెం
కరెక్ట్ అసలు అది ఆయితే అది అయితే అసల్లు కరెక్ట్ అయ్యి మనకు అవసరం లేకపో పోయిన సరే ఇది కావాలని అని అనిపిస్తధి
ఆ అవును
ప్రతిసారి అవును వీటిలో బిల్లు ఎక్కువ అయితేనే ఉంటది మనం వెళ్ళపోతే పక్కనే కొంచెం తక్కువలో ఐతది చేంజ్ ఉంటది మనం వెళ్ళినప్పటికి వెళ్ళనప్పటికీ
మనం వెళ్తేనే ఎక్కువ అవుతది అసలు
ఊమ్ అట్లే అట్లే చూస్తే ఎక్కువయిపోతాయి అవి ఊమ్ ఫై ఇవినింగ్ వర్క్ ఐపోయిదా ఈవినింగ్ వర్క్ అయిపోయిందా
ఆ ఇంకెక్కడ అసలు స్టార్ట్ ల్ బయటకి కెళ్ళేసి ఒచ్చిన గదా ఇంక ఎక్కడో అక్కడే ఉన్నాయి ఇంగ మళ్ళీ అన్నీ స్టార్ట్ జేయాలి మళ్ళీ
ఊమ్
మళ్ళీ ఉంటది గదా ఇగ మనకి రోజు జేసే పనులు మళ్ళీ గిన్నెలు దోమ్మడం బట్టలు బట్టల బట్టలు ఇంక ఏవి చేయలేదు ఇంకా ఇవి వెట్టేసి మళ్ళీ ఈవినింగ్ వీళ్ళని ట్యూషన్ కి తోలేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ జేస్తా ఊమ్ వాళ్ళని ట్యూషన్కి వంపించేస్తా గదా వాళ్ళని టూషన్కి వంపించేస్తా గదా మళ్ళీ ఒక టూ అవర్స్ గ్యాప్ ఉంటది గదా నాకు
అవునవును
గ్యాప్ ఉంటది గదా ఆ గ్యాప్ లో జేసేస్
ఊమ్ ఎండలో వెళ్ళావు గదా ఇంతముందు మధ్యాహ్నం
అలా ఏల్లేసొచ్చిన
ఆ మా మరి ఇగ ఈ సమ్మర్ లో ఈవినింగ్ టైమ్ లో వెళ్ళాలి ఎ ఎల్లినా గూడా
ఊమ్ మనకి వీళ్ళకి స్కూల్కెళ్ళినప్పుడే కదా కొంచెం
ఆ అట్లా యూస్తే అట్లా పిల్లలతోనై
ఊమ్ మళ్ళీ ఈవినింగ్ ఎళ్ళాలంటే మళ్ళీ పిల్లలతోని రిస్క్ ఐతది అసలు వీలది మళ్ళా టైమింగ్స్ అసల్ సెట్ అవవు
ఆ ఒకరు మధ్యాహ్నం ఒకరు ఈవినింగ్ నీకు
ఊమ్ మల్ల అదొక్కటి
ఊమ్
ఊమ్ ఓకే మరి